హలో
బాగున్నావా
అవునా
హ్మ్మ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఎమి చేయాలా బయట కూర్చొని
ఉ నేచర్ ని ఎంజాయ్ చేస్తాన్నావ పనుకొని కలర్లువి లైట్లు ఉండే దాన్ని చూస్తా ఉన్నా మాక్క మబ్బ ఉండకూడదు అంటా వాళ్ళకి ఏందు ఒక లైట్ ఉండే ఉండాలంట పడుకొనేటప్పుడు లైట్ లేేసుకొని మల్ల
ఆ
కానీ వేసిపోయింది మా అక్క లైట్లు చూసుకుంటా ఉన్న వాటిని
హహ
ఇంకేం తినేసినారా ఇంట్లో అందరూ
ఉ తినేసార్ మీ ఇంట్లో
మా ఇంట్లో కూడా తినేసినారు ఫస్ట్ మా డాడీ తినేస్తాడు మా డాడీ తినేంత వరకు ఎవరనా ఉంటారు షాప్ లో మా అమ్మ గాని మా అక్క కానీ
ఇంకా మా అక్క వచ్చేసి తర్వాత అంటే మా డాడీ తినేసింది తర్వాత మా అ మా అక్క వచ్చేసింది ఎవరైతే షాప్ లో ఉంటారో వాళ్ళు వచ్చేస్తారు
ఇంకా నేను మా అమ్మ మా అక్క కూర్చొని మీరు అందరు ఒకేసారి తింటారా
మా అమ్మ మా నాన్న ఒక్కసారి తింటారు నేను ఎప్పుడు తింటానో నాకే తెలీదు
ఉహ
ఇంకా మా అన్న వచ్చినాడంటే అప్పుడేమో కలిసి తింటాం అందరం
మేము ముందు మా నేటియలో ఉన్న అప్పుడు అందరు ఒకేసారి ఫోర్ మెంబర్స్ కలిసి తింటాంటే ఏమన్నా ఉంద స్నాక్స్ అంతే లంచ్ అంటే డిన్నర్ టిఫిన్ మొత్తం అంతే నలుగురుం కూర్చొని తింటాంటిమీ
ఆహ
ఉ
ఇంకా
చెప్పల్ల అంటే అదే ఇంకా గుర్తుకుండేది ఇది మనం మనీతో కొనాలన్నా కూడా ఇంకా కష్టం కదా
ఆ కరెక్టే
హ్మ్మ్
అందరూ బానే ఉంటారు ఉ అన్న తమ్ముళ్ళు అంతా చిన్నప్పుడు బానే ఉంటారు చాలా ప్రేమ ఉంటారు పెద్ద అయినాక ఏమైపోతుందో అందరికీ ఏమో తెలియదు
హ
ఆ మూమెంట్స్ గుర్తుకు వస్తాయో రావో కదా వాళ్ళకి అట్లున్నాము ఏమి అని అ
జనరషన్ వాళ్ే బానే ఉన్నారు ఈ జనరేషన్ ఒకరిని చూస్తే ఒకరికి అవ్వడం లేదు ఎందుకు కు
ముందు జనరేషన్ ఏమంటే ఒకరి మాటకి ఒకరు విలువ ఇస్తంది తా ఉన్నారు ఇప్పుడు అట్లాగా నా మా నికలి నా మా నికలి
ఉ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులే ఒక్కరిని చూసి ఒక్కరికి అవ్వని అవ్వదు చిన్న చిన్న మాట కూడా గొడవలు పెడతారు వాళ్ళు
హ్మ్మ్
ఏం సాధించ్యం ఉన్నామా ఏమమ్మా వాళ్ళు
న కరుతే
అ ఇంక అంతా మనం అనుకుని అంతా మనీ కొత్త కొణాల అంటే కుదరతగా ఏం మనం సర్వైవ్ కావాలంటే మనీ ఉండలా
ఆ అల అన్నిీ మనీతో జరిగిపోతాయ అనుకుంటారు కొందరు కానీ జరగవు ఇ నీ మనుషుల ద్వారా జరుగుతాయి అనుకుంటా
అవును
ఆ
ఇప్పుడు నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ ఒకటి చూసిన అనమాట ఒక అన్నరాగని ఒక ఒక అంటే ముందు హిందీ బిగ్ బాస్ లో వచ్చిినడు ఒకసారి అనురాగ ధోప్ అప్పులన ఎంత ప పేరు వ మది వాడొచ్చి మంచి రైడర్ అనమాట బైక్స్ బాగా మంచి రైడ్ చేశాడు మంచి క్రోడ్స్ లో మనీ ఎర్నా చేసినాడనమాట
అహా
అని చేసింటే వాడికి పెళ్ళ అయింది ఏం అంతా మనీ ఉండి ఇది ఉన్నా కూడా వాడికి లైఫ్ లో వాళ్ళ పేరెంట్స్ తోడు అనేది లేదనమాట
ఆ
తోడు లే తోడు లేదు మళ్ళ వచ్చి వాళ్ళ వైఫ్ కూడా వదిలేసిందంట ఎందుకో వాడు రీసెంట్గా సూసైడ్ అటెంప్ట్ చేసినాడు వాడు ఫాస్ట్గా కార్ ఫాస్ట్ గా తొలుకొని పోయి దేనికో గుదేసినాడు మధ్యలో అది డివైడర్ ఉంటుంది దానికి గుద్దేశినాడు ఏమంటే ఏం కాలేదు ఏం కాళ్ళ తడకు తగిలింది చూడు అంత మంచి సోషల్ మీడియాలో చూస్తే ఓ ఇంత హ్యాపీగా ఉన్నాడు వీడు అనిపిస్తుంది కానీ లోపల ఒక ఆ ఎంతో మనీ ఉన్నా కాని
సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాల కానీ అన్ని ఉన్నా కూడా మనీ లేకపోయినా కూడా
అదే ఈ రగం బ్రతకాల అంటే మనీ ఉండాలన
ఆ మనం అనుకున్న లైఫ్ లీడ్ చేయాలంటే మనీ కావాల్సిందే
మ్మ్ రెస్పెక్ కావాలన్న కూడా ఈ ఇ లోగంలో మనీ ఉండల
హ్మ్ కరెక్టే
మనకి టూ టూలో యూహెచ్ వచ్చింది కదా యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని దాంట్లో బాగా చదివినాం మేడం
మ్మ్ చదివిన చదివిన
ఆ
ఏమో అవి విని ఇంకా తిరిగి వినడానికి బాగుంటాయేమో అనిపిస్తుంది ఒకొసారి నాకి ఇది
మనీ నా హ్యాపీినెస్ా ప్రాస్పర్టీ నా సెల్ఫడి అని యార్ చూడు స్వల్పు హ్యాపీనెస్ పాస్పర్టీ ఏనా అవే
మ్మ్ ఆ అ అదే చదివి చదివి లాస్ట్ అవి నాలుగు అలక్షరాలు నువ ఈ టిప్పి కొట్టినా కూడా పాస్ అయిపోవచ్చ అది
మ్మ్ దాంట్లో నాకేం నైన్ పాయింట్స్ వచ్చినాయ యు హెచ్వి లో అసలు తిరే రాసాంటె వస్తదే ఆ
నేను లాస్ట్ క్వ్చన్కి ఏమో టైమ్ చల్ లా ఏదో రాసేసి వచ్చేసిన
మ్మ్ హ్మ్ థియరీ ఎంత రాసం అం చూడరు అసలు వేస్ట్ మనం రాసి మనం ట్వెల్వ్ మార్క్స్ అని ఇందు ఎక్స్పెక్ట్ చేసా ఎందో రాశాం అసలు తీరినే చదవరు అంటా
మ్మ్
మని మేం పేజెస్ పేజెస్ పెడాతాం టువెల్వ్ మార్క్స్ కి ఏం రాయాలనా ఎంత రాసినా తప్పు అనిపిస్తుంది
సరే ఆ
అట్లని ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేద్దామంటే ఆ ప్రాబ్లమ్స్ నాకు వచ్చి సావవు
హ్మ్
వచ్చిన అంటే నేను అట్లా అంటే ప్రోబ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అనుకో అట్లేచ్చయాలి నాకు మేను ప్రాక్టీస్ చేసింటే ఎట్లా ఎట్లా క్వశ్చన్ ఉందో అట్లా క్వశ్చన్ తేల కొంచెం వాల్యూ చేంజ్ చేసాను నేను రాయిను ఇక అంతే
ముందు అట్లున్నా ఏమో కాని అట్లా ఇస్తన్నారు ఏం కాని ఇప్పుడు మన బేటక్ లో నాకు తెలిసి మార్చకనే ఇస్తాన్నారు అనుకుంటా
ఆ బిటెక్ లో మార్చర్లే ముందుప్ప తెన్ లో డిప్ ప్లొమా అసలు మొత్తం ఈ క్వశ్చనే రివర్స్ వచ్చేస్తుంది
ఇది వర్స వచ్చేస్తుంది అది చూసినవా లాస్ట్ టెన్ మార్క్ క్వశ్న్ ఏం అడుగుతాడో కూడా తెలీయదు
ఆ ఇది నెట్ నెట్వర్క్ అనాలిసిస్ లో అయితే ఎట్లా పాస్ అయినా అ నాకే తెలీదు తెలుసిన టీచరే లేరు మాకప్పుడు
ఆ
అసలు సబ్జెక్ట్ ఉందా అని కూడా తెలీదు మకి ఆ రోజు వర్షమా ఒకటే వర్షమా క్వశచన్ పేపర్స్ అసలు ఎంతకి మాకి టెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఏమో ఎగ్జామ్
అ
ట్టువల్థర్టీ వరకు ఏమో ఎగజాము
ఆ
టెన్ థర్టీ అయినా మాకు క్వశ్చన్ పేపర్ రాలేదు తెల్సా
రాలేదా
రాలేదు వర్షము ప్రింటర్ వర్క్ కాలేదు అబ్జర్వేషన్ తిరుగుతాన్నారు ట్రై చేశాన్న క్యషన్ పేపర్ తెచ్చేకి ఏంది లేపో
ఉహ్మ్ మనకయితే ఇంకా స్టూడెంట్స్ కి టెన్షన్ పీక్ లో ఉంటుంది అప్పుడు
ఉహ్మ్ హు ముందే ఆ సబ్జెక్ట్ చాలా మంది ఫెయిల్ అయినారంట మాసి సీనియర్స్ వాళ్ళందరు చెప్తానురు చానా రాడ్ సబ్జెక్ట్ అని టీచర్ యై లేదు ఆమె వచ్చింది కానీ ఆమె ఏం చెప్తుందంటే టెవన్న్స్ తీరముు పొజిషన్ అంతే అవి రెండు ప్రాబ్లం చెప్పింది నోడంట మిస్ అంట అవే అమే చెప్పినేవి
నిజం తెలుసా కష్టమైన సబ్జెక్ట్ ఏ ఉమ్ బానే చెప్పింది మా మేడం అయితే మా కాలేజీ లో పర్ల ఫ్యాకల్టీ
ఉహ్మ్ హు నేన్ అయితే అది పాస్ కావాలని నమాజ్లు చేసి చేసి చేసి పాస్ చేసేయి పాస్ చేసేయి దేవుడా పాస్ చేసేయి అనీ ఎంతగా అడుక్కున్నానో ఏడ్చింది మాక్క చెప్పించింది ఈ రేపు ఎగ్జామ్ ఉండ ఈ రోజు నైట్ కూర్చొని ఏడుసనే ఉన్నినా మాక్క చెప్పిచ్చింది ఆడికి
ఆహా ఒక రోజులోనే అంటే నువ్వు ఎన్ ఎప్పుటి నుంచి చదివింటవ్ ఒక రోజు నైట్ లోనే చదివేసినవా మొత్తం
ఆ అంతే ఇంకా ఈయ అసలు టెక్స్ట్ బుక్లు కూడా లేదు తెలిసిన నాతో ఏందో రాసిన ఎట్లో పాస్ అయిపోయినా
అంతే లే ఎన్నోచిండా మల్ల మార్క్స్
ఎంతో ఫార్టీనో ఎంత వచ్చిండ దాంట్లో
ఉమ్ బాగా హ్యాపీనెస్ వచ్చింటందా
ఉహ్మ్ ఉమ్ హైయస్ట్ ఎన్నో తెలుసునా ఫార్టీ ఫైవ్ అంతే
అవునా అంతేలే ఏం చేస్తారు ఇంకా అదే అంతే టీచర్ ఉన్నా చదవడం చాలా కష్టం ఆ సబ్జెక్ట్
ఉహ్మ్ ఫార్టీ ఫైవ్ అంటే ఎంత ప్రాక్టీస్ చేసి నేర్చ్చుకునింటున్నావు రోజు ప్రాక్టీస్ చేసిన ఆ పాపకి ఫార్టీ ఫైవ్
ఆహా
ఉమ్
ఇంకా సరే
ఉహ్మ్ చేేసార మీ అన్నకి ఫోన్ను
ఆ చేసింది మా అమ్మ ఉంట కొంచంపు నేన్ మాట్లాడేసి మళ్ళా చేస్తా
ఉహ్మ్ సరే బాయ్
ఉమ్ బాయ్